బావున్న
బాగున్నా
ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేం
అవునా ఇవాళ పొద్దున లేచి నుంచి ఏమం పనులు చేసారు మరి
లేచాం లేచాక బ్రష్ చేసి స్నానం చేసి తర్వాత రెడీ అయి తిని కూర్చున్నాం గుడికెళ్ళి ఇప్పుడే వచ్చి ప్రసాదం తిని తిని పండుకుంటున్నాం
ఈ ఈ గుడికెలారు
మేమా రాముని గుడికెళ్ళాం మా గల్లీలో శ్రీరామనవమి కదా ఈరోజు అందుకోసం
మా దగ్గరనేమో రేపు చేస్తున్నారు శ్రీరామ నవమి అనే మ్
అవునా ఈరోజు చేస్తలేరా మీ దగ్గర
ఆహా ఈ రోజు చెయట్లేరు
మా దగ్గర ఈరోజు చేశారు
రే ఈవేల స్కూల్ కెలలేదా
ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు నా ఫ్రెండ్స్ ఎవరు అస్తలేరుని రేపు హాలిడే వెళ్తలేను
అంటే రేపు హాలిడే ఇచ్చారు కానీ ఇవాళనేమో పండుగ అయిందనుకుంటా ఈ ఊర్లో
ఆ అవును రేపు హాలిడే ఇచ్చారు కాని పండుగ ఇవ్వాలయింది మా ఊర్లో
ఏం కర్రీ చేశారా ఏం కూరా చేశారు మీరు
మేము అన్నం కర్రీ చేసాము కానీ గుడి దగ్గర యెళ్ళి తిన్నాము గుడి దగ్గర పప్పుచారు పెట్టారు ఆలుగడ్డ పెట్టారు
ఇంట్ల ఏం కర్రీ చేశారు మరి
మేము ఇంట్లో టమాటా చేసాము
ఎండ ఫుల్గా కొడుతుందా
అవును ఎండ చాలా కొడుతుంది బయటకి యెళ్ళంగనే ఎండనే ఉంటుంది ఫుల్ ఎండ ఉంటుంది
నిన్ననేమో వర్షం పడింది ఈ టైం కి ఇక్కడ
అవునా మా దగ్గర కూడా నిన్న వర్షం పడ్డది మొన్న కూడా పడ్డది ఫుల్ పడ్డది వర్షం
మ్ హూ అవునా మీకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితాయి
మాకు ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ మొన్న అయిపోయినయి ఎస్ఏ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏప్రిల్ టెన్ నుంచి స్టార్ట్ అయితాయి ఏప్రిల్ ట్వంటీకి ఎండ్ అయిపోతాయి
అయిపోయినాక హాలిడేస్ ఉంటయ్ అనుకుంటా
హాలిడేస్ ఏప్రిల్ ట్వంటీ త్రీ నుంచి మాకు
మళ్ళీ మన ఊర్లో జాతర ఉంటుండొచ్చు జాతర ఎప్పుడుంటదో
ఏమో ఈ ఊర్లో జాతర ఉంటది కానీ సమ్మర్ హాలిడేస్లో ఉంటది అనుకుంటా ఇప్పుడు ఉండది
తలకి స్నానం చేసావా మరి
చేశాను స్నానం
మ్ హూ మీ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా రాలేదా మరి స్కూల్కి
మా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా రాలేరు మేము సిక్స్ మెంబర్స్ వాళ్ళు ఎవ్వరు కూడా రాలేరు అందుకని నేను కూడా వెళ్ళలేను
నీకు దగ్గరగా ఉన్నది ఉన్న గుడికి వెళ్ళావా నువ్వు
అవును మాకు దగ్గర ఉన్న గుడికి వెళ్ళాము రోడ్ కు రోడ్ సైడ్ అక్కడ కూడా ఒక గుడి ఉంది కానీ అక్కడ దూరం అవుతుంది ఎండలు కదా అని చెప్పేసి దగ్గర ఉన్న గుడికి వెళ్ళాము మేము
మరి చదువుకుంటున్నావా అమలు
చదువుకుంటున్నాను ఎగ్జామ్స్ కాద చదువుకుంటున్నాను
బాగున్నారా మరి అందరూ మీ ఇంట్లో
మా ఇంట్లో అందరు బాగున్నారు
మ్ హు అవున అందరు ఏం చేస్తున్నారు
ఏం చేస్తలేరు అందరూ కూర్చుర్రు
అవునా మీకు అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్తున్నారా స్కూల్లో
బాగా చెప్తున్నారు అన్ని సబ్జెక్ట్స్ మంచిగానే చెప్తుర్రు క్లాసెస్ కూడా అయితున్నాయి ఇప్పుడు అయిపోయినాయి అన్ని లెసన్స్ కాబట్టి ఇప్పుడు ఏం చెప్తలేరు చదువుకోమంటూర్రు
ఇప్పుడు లాస్ట్ ఫేవరల్ పార్టీ ఉంటుందా
ఫేవరల్ పార్టీ ఏమో తెలియదు మాకు ఉండదు అనుకుంటా మొన్ననే సెకండ్ సాటర్డే రోజు మాకు హాలిడే ఇవ్వలేదు టీచర్స్ డే చేసిర్రు రోజు ఫేవరల్ పార్టీ ఉంటదో లేదో తెలిదు
మీ స్కూల్లో
మా స్కూ లో ప్రోగ్రామ్స్ బాగా జరుగుతాయి ఆన్యువల్ డే కూడా ఏషిర్రు పోయిన ఇయరు ఈ ఇయర్ చెయ్యరు బాగా జరుగుతాయి
బాగా ట
ఆ బ చదివ్ జరిపిస్తారు మస్ ప్రిన్సిపాల్
ఉహూ అవునా ఇడ బాచపల్లి బాచపల్లిది ఉంది కదా
అవును
ఏన్న చేసావా
ఏమో
ఏమన్నా చుసావా అంటున్న
చెయ్యలే
మ్ హు ఉష్
అవును
బల్శాయి బాల్శాయి బక్స బాల్శ యి మనం తిన్న మిర్చులు బాగున్నాయి కదా
దోమలా అండి
ఆ మిర్చీలు మొన్న తిన్నాం మిర్చిలు
మీరు మాట్లాడితే సరిగ్గినిపిస్తలేదండి
ఎం టిస్తుంన్నవ్
ఇప్పుడు వినిపిస్తుందండి కొంచెం గట్టిగా మాట్లాడండి
నువ్వు తిన్న మిర్చీలు నిన్న బాగున్నాయా అంటన్నా
ఆ బాగున్నాయండి తిన్నాను మేము నిన్న ఒక ఫంక్షన్ కి వెళ్ళాము అక్కడ కూడా రైస్ సాంబారు ఇంకా వంకాయ మిర్చి ఇంకా స్వీట్ పాపడ ఐస్ క్రీమ్ పెట్టారండి
మా అమ్ములు చెప్పాలేదా అండి
నాన్ వెజ్ పెట్టలేదండి ఎంగేజ్మెంట్ కదా
మరి ఇప్పుడు ఉన్నరాంటి పండుగ చేసిందంట మ్ కర్రీ ఇచ్చింది మటన్ కర్రీ
అవునా అండి తినండి అయితే తిన్నారా
తినలే ఇంకా నాకు మటన్ పోదు
ఆహో అవునా
హుమ్ మటన్ మరి ఆ హలో హలో లో హలో
హలో
మీకు కొడుతుందా మటన్
పెడుతదే
హలో
హలో
మీరు తిన్ టారా మటన్ లేకపోతే తినరా ఇష్టం ఉంటుందా ఉండదా
నాకు ఇష్టముండదండి మటన్ చికెనే ఇష్టం చికెన్ అయితే తింటా
ఉమ్మ్ మరి మీకు ఎగ్ ఇష్టమా
ఇష్టమండి
ఇంకేమేం ఇస్తాము
నాకు చికెను ఎగ్ తలకాయ ఫిష్షు ఇష్టమండి
మీకు వంటలు చేయడానికి వస్తుందా
వచ్చండి నాకు వంటలు చేయడానికి
మీరే చేత్తాయా
డైలీ నేనే చేస్తానండి వంటలు నా ఇంట్లో నేనే వేస్తా
వస్తాం మరి మాకు నేర్పిస్తారా మీ వంటలు
ఆ చూపిస్తానండి
అంకేంటండి మరి విశేషాలు అంతా మంచి ఉన్నారా మీరు
మా ఊరి వాళ్ళందరూ మంచి ఉన్నారు మంచిగా తిన్నారు
మరి కళ్యాణం ఎలా జరిగింది సీతారాముల కళ్యాణం
సీతారాముల కళ్యాణం అయితే మంచిగా జరిగిందండి. ఈసారి మా దగ్గర సీతారాముల్ది కళ్యాణం గుడా చేశారు. లేకపోతే ప్రతిసారి తొట్టెలా చేస్తుండే అన్నదానం గుడా చేశారండి అందరు తిన్నారు.
ఊహూ
బా జరిగిందిక్కడ శ్రీరామనవమి
స్వాములు ఉన్నారా గుడిలో
ఎవరండి
స్వాములున్నారా అనేసి అంటున్నాను.
మాముూలా
స్వాములు
స్వాములున్నారండి గుడిలోనే
అవునండి
ఊహూ ఊళ్ళో మొత్తం ఎన్ని గుడులు ఉన్నాయి
మా ఊర్లో మొత్తం ఒక టెన్ ఒక టెన్ అట్లున్నాయి అనుకుంటాండి ఇంకా కొన్ని ఉంటాయి నాకు తెలీదు
ఈ రోజు మీరు గుడికి వెళ్ళలేదా
వెళ్ళామండి
మీరు ఉగాది పచ్చడి గిట్లా తాగారా
తాగాము మంచిగా
పోలీలు తిన్నారా
పోలేలు తిన్నాం పోలేలతో పాటు పాలు పోసుకుని తింటే సూపర్ ఉంటుందండి తిన్నాము
ఉహూ ఉ ఊ
ఆ
మీరు పనులలో సహాయపడతారా మరి మీ పేరెంట్స్కి
సహాయపడతామండి
ఉమ్ హొమ్ మీకు స్కోల్ లేదా అండి మికు
మాకు రేపు స్కూల్ లేదండి రేపు గవర్నమెంట్ హాలిడే గాబట్టి శ్రీరామనవమి హాలిడే
ఉమ్ హోమ్
దామగిద్దల గుడా ఇరో శ్రీరామనవమి అండి జాతర మా ఫ్రెండ్ రమ్మన్నది కానీ నేనే వెళ్ళలేదండి
ఉ ఉ ఉ
హలో
ఈ రోజు మా దగ్గరికి వస్తారా
ఏమండి
మా దగ్గరికి వస్తారా అండి అనేసి అన్నాను
ఇనిపిస్తలేదండి
మా దగ్గరికి వస్తారా అండి అనేసి అడుగున్నాను
ఆ ఓస్తం
ఉమ్ హమ్ ఉమ్ సమ్మర్ హాలీడేస్ వచ్చినప్పుడు రండి
ఆ వస్తామండి
ఉ ఉ
ఇంకా మటన్ తెచ్చారు. మటన్ తొందరగా తినిస్తాము